హలో
బాన్నారాండి
ఆ బాన్నామండి మీరు బాన్నారా
ఆ బాన్నాం మీరు ఆ తిన్నాం మీర్ తిన్నారా
ఆ తిన్నామండి ఏం చేస్తున్నారు
ఏం లేదు స్క్రోలింగ్ అంతే ఇంకేముంటాయ్ ఈ రోజు లేదు మా రూమ్మేట్స్తో బా ఎంజాయ్ చేశాము
అవునా ఎగ్జామ్స్ ఏం లేవ మీక్ ఇప్పట్లో
ఇప్పట్లైతే ఏం లేవు ఫ్యూచర్లో వస్తాయ్
మ్ ఫ్యూచర్ లో అంటే ఏం మరి ఇంకా ఎ ఇ నెక్స్ట్ మంత్ అలా ఏం లేవానీ
నెక్స్ట్ ఆ మార్ ఆ నెక్స్ట్ మంత్ నుండి స్టార్ట్ అయితాయ్
హ్మ కాలేజ్ లైఫ్ బందా
ఏం బాగ్ బాగే మిది
మాది అంతే ఇంకా లోకల్లో ఉంటున్నారా లేకపోతే హాస్టల్ పీజీయా
పీజి పీజీ
అవునా రూమ్మేట్స్ అంతా ఓకేనా
ఆ ఓకే మీరు
ఆ నాది చిన్నప్పడు నుంచి ఇంక నేను అంటే ఇంకా ఆస్లే కాబట్టి నేనేం అడ్జస్ట్ అయిపోయి ఉండగలను. అలవాట అయిపేంది ఫుడ్డ్ బాగుంటదా మీకు
ఒక్కోసారి బాగుంటది ఒక్కోసారి బాగుండదు మార్నింగ్ అయితే తినొచ్చు ఇంకా మధ్యాహ్నం చెప్పలేం
హ్మ్ చెప్పలేరంటే బాగుండదా
ఆ
అ ట్రైనింగ్స్ ఏం జరగట్లేదా మీ కాలేజ్ లో
మనకి ట్రైనింగ్స్ ఏమి ఇప్పటికైతే ఇప్పటి వరకు ఏం కండక్ట్ చేయల.
ఆ హ్ ఇంటర్న్షి మీకు ఇప్పుడే కాదా
ఆ ఆ ఇప్పుడే
అవునా ఇంకేం చెప్పు చేస్తున్నారా ఆన్లైనా, ఆఫ్లైనా. ఆ మాకు ట్రైనింగ్స్ వర్క్ షాప్ జరుగుతున్నాయ్. మొన్న ట్రైనింగ్ జరిగింది ప్లేస్మెంట్ రిలేటెడ్ ఇప్పుడు వర్క్ షాప్ అ ట్లా జరుగుతాంది బాగ చెప్తున్నారు
మీ మీ టాపర్ అంట కదా
అలా ఏం లేదండి
అబ్బా జోక్ చేయద్దండి
నిజంగాన యేం లేేదు
హ్మ్ మరి ఫెస్ట్ ఏం హ్మ్
ఏమిటి
ఫెస్ట్ ఏం జరగట్లేదా
ఆ ఈ మంత్ ఎండ్ లో ఉంది ఫెస్ట్ మ్మ్ మంత్ ఎండ్ లో ఫెస్ట్ ఉంది
హ్మ్ మరి
రండి మీరు ఏం ప్రిపేర్ లేదబ్బా మేమేమి యాక్టివిటీస్ మేం పార్టిసిపేట్ చేయము జస్ట్ ఫెండ్స్ తో ఎంజాయ్ అంతే ఆఫ్ స్టేజ్
అంటే లైక్ డ్రెస్సెస్ ఎమ్ వేసుకోవాలా ఏ సాంగ్స్ కి డ్యాన్స్ చేయలా పోటోస్ వీడియోస్
ఆ అవన్నీ ఇంట అంటే మా బ్యాచ్ కొంచెం అట్లాంటి దాంట్లో ఫస్ట్ లే వాళ్ళన్నీ రెడిీ రెడిీ ఇంకా
ఉమ్ మేలబ్బా
అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉండాల
ఉమ్
ఉంటే మా బ్యాస్ లో కొంచెం స్నాప్ పిచ్చోలు లేరబ్బా ఉంటే బాగుండు
తప్పిద్దాండి ఏం చేస్తున్నారు
క్లాసెస్ ఎం బంకుకోటారా మీరు
కొడతాం అప్పుడు అప్పుడు రేర్
క్లాసులు బంకు కొడితినే కదా బీటెక్ లైఫ్ కి అర్థం ఉంటది అప్పుడప్పుడు బంకు కొట్టాలి
ఉమ్ కొడతామ్
హుహు ఆ మంచ్ ఎందుకు కొట్టారు బంక్ కొట్టండి క్లాస్
అబ్బా బ క్లాస్ లో బంకు కొట్టారు మరి మర్ ఎట్లా కొడతావ్
ఉమ్
తిన్నారా
ఆ తిన్నాం తిన్నాం ఇంట్ల అందర్ ఓకే నా బాగున్నా అ
ఉమ్ బాన్నార మీ ఇంట్లో
ఆ బాగున్నార్
హు
మాఫీ ఈ మధ్య సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ జరిగిందా
ఉమ్
అంటే ఫ్రీనే నాన్ నాదే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళే నాంది ఫౌండేషన్ అని ఉందిలే నంద్యాల్ హాలో వాళ్ళుొచ్చి చెప్పారు అంటే ఇంటర్వ్యూ ఎలా అటెండ్ అవ్వాలి డూసూడోన్స్, గ్రూప్ డిస్కషన్ లో ఎలా పార్టిసిపేట్ చేయాలి? కొన్ని మాక్ ఇంటర్వ్యూస్ దాన్ని కండక్ట్ జెపిచ్చరూ రెజ్యూమేసి ఎలా బిల్ చేసుకోవాలి అనేసి?
ఉమ్ హ్
మీకు అలా ఏం జరగలేదా?
మాకు అలాంటివి ఏం కండక్ట్ చేయరు, అంటే రీసెంట్గా మాకిగ డిపార్ట్మెంట్ ఫెస్ట్ జరిగింది. ఇన్పిస్తాంది.